హలో
హలో
హలో ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరెల వున్నారు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే తినేసి పడుకున్నామండి
ఎక్కడున్నారు
ఇంట్లో అండి మీరు
మాది ఇక్కడ బి అంటే బయట తిరుగుతున్నామండి ఇప్పుడే జస్ట్ తిన్నాము
అవునా
ఆ మా సైడ్ అంతా చల్లగాలు ఎక్కువ అండి మా విలేజా
ఆ
ఆ మరి మ క్లైమేట్ అది ఇది మంచిగుంటదండి సో బయట ఇలా తిరుగుతూ ఉన్నామండి
మీకే మేలు అండి బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మా సిటీ సైడ్ వచ్చేసి బయట తిరగడానికి వాకింగ్ చేయడానికి అంత అవైల్బుల్గా ఉండదు చల్లగాలి అంటారా అస్సలు రాదండి
ఆ మాకంతా పర్లే అండి బాగుంటది మా సైడ్ ఎందుకంటే ఆ సౌండ్ పొల్యూషన్స్ ఆ ట్రాఫిక్ ఆ ఎయిర్ పొల్యూషన్ అలా ఏమ్ ఉండదండి అంత ఫ ఫ్రెష్గా ఉంటదండి
అవునండి మీకీ అక్కడ పంట పొలాలు అవి ఇవి చెట్లు బాగా అక్కడ ఫ్రెష్ ఎయిర్ నీ ఇస్తాయి కానీ ఇక్కడ సౌండ్ పొల్యూషన్తో ఉంటంది ఏమైన్నా వెహికల్స్ అన్ని అవిఇవి సౌండ్స్ అంట డిస్టబెన్స్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉండదు
ఆ అదే అండి మీ సైడ్ అంతా డస్ట్బిన్స్ అవి ఇవి ఆ ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను సైడ్ కాలులు అవి ఇవి కొద్దిగా ఎట్లయినా అంత స్వేచ్ఛగా ఉంటదండి మా సైడ్ అంతా మంచిగా ఉంటదండి పొలాలు అవి వి వి
ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటదండి నాకు కూడా అలగ్ బయటికి రావాలంటే కనా ఇట్లా విలేజెస్ సైడ్కి వెళ్ళాలని ఇష్టామండి
మార్నింగ్ మార్నింగ్ ఏ మంచి క్లైమేట్ సన్ పైకి రావడము అది బాగుంటదండి ఈ సైడ్ అంతా మార్నింగ్స్ స్ట స్టార్టింగ్ తోనే ఆ సౌండ్స్ ఆ ఎయిర్ పొల్యూషన్తనే స్టార్ట్ అవుతుంది కదండి
అవునండి సరే డిస్టర్బెన్స్ అండి ఏది ప్రతిదీ సౌండ్స్ సే ఇంట్లో కూడా సౌండ్స్ సేనండి ఫ్యాన్ సౌండ్ అంట టీవీ సౌండ్ అంట మిక్సీ సౌండ్ అంట ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంట ఉందండి
ఇప్పుడు సమ్మర్గా అండి ఇంకా అందులో మీకు మేబీ ఏసీ ఉంటే తప్ప సిటీలో సర్వే కాలేరండి మ్యాక్సిమం
అవునండి ఎందుకంటే ఇక్కడ జ ఏమంటారు వేడి అనేది ఉంటుంది కదా టెర్రస్ ఎక్కి పడు కొనే అలవాటు ఉండేదనమాట ఎంతసేపు ఉన్న ఫ్యాన్స్ కూలర్స్ ఏ సీ ఇవే సరిపోతాయి
మా సైడ్ అంతా మేము మాక్సిమం అంతా టెర్రస్ ఏ ఎక్కుతమండి ఎందుకంటే ఆ గా ఆ ఎయిర్ మాకు మంచి స్వచ్ఛమైన గాలి ఉంటదండి
అవునండి మీరు మేడ మీద పడుకున్న ఇప్పుడు ఆ పైన చుక్కలు చూస్తూ చందమామని చూస్తూ తెల్ల గాలి వస్తున్నప్పుడు బాగా నిద్ర పడుతుంది కదండి మీకు
అంటే మేము డే అంతా ఏదోటి వర్క్ చేసుకుంటూ ఎండాకి అట్లా ఇట్లా తిరిగేసి వస్తాము కదా అండి మాకి టెర్రస్ పైన పడుకుంటే కొద్దిగా కూల్ గానే ఉంటుంది త్వరగా నిద్రపోయే కానీ ఛాన్స్ ఉంటదండి ఇంట్లో పడుకుంటే కొద్ది వేడి ఎక్కువ ఉంటది సక సర్వే కాలమండి లోపల
అవునండి ఇక్కడ సిటీ సైడ్ అయితే అర్లీ అంటే తొందరగానే ఈవినింగ్ లోపల చేసేసుకొని కుకింగ్ నైట్ కుకింగ్ చేసుకోమండి ఎందుకంటే హీట్ అంటే పైన హీట్ ఇంట్లో కూడా లోపల కూడా వేడి అనేది ఉంటుందని చెప్పేసి అర్లీగానే కుక్ ఇం కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటామండి మేమే
మాది ఇప్పుడు మేమంతా బయట కట్టలిపోయిండి మే మాకులా కరెంట్ పోయి అవి అవి ఏమి ఉండవండి ఎందుకంటే మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి
అదైతే చాలా మేలండి మంచిది కట్టెలిపోయ వాడటనికి అంటే గ్యాస్ కానీ కరెంట్ కానీ సేవ్ చేస్తారండి
ఆ అండి మాకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయి వాటర్ తాగడానికి గానీ ఇంకా ఎయిర్ వల్ల అంటే గాలి పీడ్చుకోవడానికి అంత ఆక్సిజన్ పరంగా అంత బాగుంటదండి మీ అంటే సిటీస్ లో ఉన్నా అ అండి
వాటర్ ని ఫిల్టర్ చేసుకుంటారా లేకపోతే వితౌట్ ప్యూరిఫికేషన్ లేకుండా తాగుతారా
వితౌట్ ప్యూ ప్యూరిఫికేషన్ అండి ఎందుకంటే మీకంటే ఎక్కడి నుంచి వస్తాయి తెలీదు గానీ మాకి ఇక్కడ బోర్వెల్స్ ఉంటాయండి
అవునండి
ఆ మామూలుతో తోటలు అని మా సైడ్ కొన్ని ఉంటాయండి మామూలుగా బోర్లు వేసుకొని పంటలు బోర్ల కింద కాని సర్వే చేస్తుంటారండి కొంతమంది
అవునండి
ఆ ఆ వాటర్ మాకి మంచి ప్యూరి ప్యూరిఫై గానే ఉంటాయండి మేము మరీ దాన్ని ప్యూరిఫై చేస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ప్రోటీన్స్ అని కాదు కొన్ని ఇవి ఉ అవన్నీ వెళ్ళిపోతాయండి మా సైడ్ మాకు అందుకోసమే బాగా విలేజ్ లో మంచి ఎనర్జీ గా ఉంటాము ఇంకా ఏదైనా పని చేసుకోవడానికి మాకు బాగుంటాదండి స్ట్రాంగ్ గా ఉంటాం
మేము ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అంట అవి ఇవి అని తింటూ ఉంటాము కాని మీరు బాగా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు ఆకుకూరలు కానీ ఏమైనా ఫ్రెష్ ఫ్రూట్స్ కాని
హ్మ్మ్
కానీ టెస్ట్ ప్రైస్ చూసుకోకుండా ఉండేవి తీసుకొని వాడుత అంటారు కదా
ఆ అండి మా సైడ్
లో చాలా ఉన్నాయండి లాభాలు
ఆ మా సైడ్ ఫాస్ట్ ఫుడ్ అలా ఏమి ఉండదండి మంచి ఫ్రూట్స్ మంచిగానే ఉంటాయి వెజిటబుల్స్ ఆకూరలు జంక్ ఫుడ్ తక్కువ అండి మా సైడ్
హ
హ్మ్ మంచిగానే ఉంటాందండి
అయినా కూడా విలేజెస్ లో చాలా ఏమంటారు అనుబంధాలంట అంటే మాట కలుపుకోవడం అవన్నీ ఉంటాయి కానీ ఇట్లా సిట్ సిటీ లో ఉండదండి ఇంటికి వచ్చాము మన ఇంట్లో తిన్నామ పడుకున్నామ అంతే అండి. బయటయి అంటే మని ఏం జరిగినా పట్టిచుకోరండి అవతల వాళ్ళు.
ఆ ఏదన్నా విలేజెస్ లో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం అని ఏదైనా తెలిస్తే పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఎదిరెంటి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయడం గాని ఏదనా ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా ఆదుకోవడం ని బావుంటందండి. రిలేషన్స్ అట్లే ఏడ్పడుతాయి.
అక్కడే ఉండదండి బాగా
హ్మ్ హ్మ్ బావుంటదండి మా సైడ్ మీ సైడ్ పొద్దున్న లేసి ఆఫీస్ అంట అదంట ఇదంట ఎల్లిపోతారు పట్టిచుకునే వాళ్ళు ఎవరు ఉండరు మా సైడ్ అట్లా కాదండి ఏదన్న చిన్న ప్రాబ్లం అన్న గానీ అందరు వచ్చి చేయడం గాని ఏదైనా వర్క్ అన్నా గానీ మంచి ఆడు ఏదైనా పొలానికి ఎల్తే ఏదైనా వర్క్ కుడ్ కోసం ఆడుకుంటూ పాడుకుంటూ ప్చ్ ఆ ఎండ అనేది కనిపికోకుండా అంతా బామంచి చేసుకుంటాం అండి.
అవునండి అంటే ఇప్పుడూ విలేజ్ నీ ఎక్కువ చేసి సిటీని తక్కువ చేసినటు కాదుకానీ మనకి ఏమన్న అవసరం ఎమర్జెన్సీ అంటే ఇక్కడా మన దొరిక్ కిస్సుందండి ఏదైనా కానీ అది ఇప్పుడు ప్రజెంట్ స్విగ్గి కానీ జొమాటో గానీ ఏమన్నా కానీ మనము ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేకపోయినా మనం హెల్త్ ఇష్యూ లో ఉన్నా మనకి పక్కన వేరే వాళ్ళు కాకుండా మనం ఒక అమౌంట్ ఇచ్చామంటే ఏదైనా కానీ మనకి నిమిషాల్లో వస్తుందండి.
మాకు ఇంకా విలేజెస్ లో అంతా ఆ అప్డేట్ కాలేదండి ఇంకా మాకి మాకేదైనా అవసరం అంటే ప్చ్ ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా లేదంటే పక్కింటి వాళ్ళు అత్త వాళ్ళు అంటే అట్లా రిలేషన్స్ ఉంటాయికదండి వాళ్ళ ఇట్లో తెచ్చుకోవడము
అవునండి
ఆ అట్లుంటుదండి మాకు అసలు స్విగ్గి మా ఏరియాస్ లో కొంతమంది చదువుకునే వాళ్ళు తప్పా ఆ స్విగ్గీస్ అంట జొమాటోస్ అంటా అలా ఏమీ ఐడియా లేదండస్సలు ఉండదు కూడా అసలు దా-వా-దా-దాంలతో పనే ఉండదండి మాకు.
అవునండి ఇ ఇక్కడై అవి లేపోతే పని జరగగదండి మాకు.
విలేజెస్ కి చనా చాలా డిఫరెన్స్ అం కానీ కొన్ని కొన్ని ఎమర్జెన్సీ టైంలలో విలేజెస్ కి అ అ అంత హెల్ప్ ఉన్నా అంటే లైక్ హాస్పిటల్స్ కావాలంటే అగనా ఏదైనా ఎమర్జెన్సీ అంటే పోవాలంటే ప్రగ్ ఎగ్జాంపుల్కి ప్రెగ్నెన్సీ అంటే దానికి మించిన ఎమర్జెన్సీ అనేది ఉండదని నేను అనుకుంటున్నాను అలాంటి టైంలలో టౌన్ సిటీస్ పోవాలన్నా కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అండి
అవునండి ఇక్కడైతే తొందరగా ఎమర్జెన్సీ అంటే ఇక్కడ కాల్ చేసామంటే అంబులెన్స్ కి తొందరగానే వచ్చేస్తుందిండి
ఆ అంటే మీకు సిటీస్ల మీకు సిటీ ఉమ్ మీకు సిటీస్ లలో అక్కడ అక్కడే కా అండి సో మీకేం ఇబ్బంది ఉంటుంది మా సైడ్ అంబులెన్స్ కాల్ చేయాలి అది రావాలంటే టైం పడుతుంది ఇటి నుంచి పోవడానికి టైం పడుతుంది ఆర్ఎంపి డాక్టర్ చూస్తారండి కానీ అంత ఉండదు గా అండి ఆర్ఎంపి డాక్టర్స్ కి మామూలుగా సపరేట్ చూ దానికంటూ స్పెషలిస్ట్ డాక్టర్ చూడడానికి చాలా డిఫరెన్స్ కాదండి
అవునండి ఆ కాదండి ఇప్పుడు ఆ ముూసలి వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళు అని అంటారు అనమాట వీళ్ళు ఏం చేస్తారు మా మార్నింగ్ లేవ కాని వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకున్నా వడం ఒక చోట ఏదనా ఒక ప్లేస్ పార్క్ లాంటి తీసుకొని అక్కడ ఎక్సర్సైజ్ చేయడం అందరితో పాటు కూర్చొని మాట్లాడడం అలా చేస్తారు విలేజెస్ లో అయితే ఎలా చేస్తారండి
విలేజెస్ లో మీరు చెప్పినట్లే వాకింగ్ వెళ్తారు అంటే కొంతమంది గ్యాదర్ అవుతారు అకే డైన్ వల్ల ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ లేద అట్లా కొంతమంది గ్యాదర్ అయేసి అట్లా వాకింగ్కి వెళ్ళి మీరు పొద్దున్న లేస్తేనే ఆ బ్రష్ పేస్ట్ అని తిక్కుకుంటారు కానీ మా సైడ్ అట్లా ఉండదండి అంటే ఫ్రూట్ ఆహ్ అది విలేజెస్లో అంటే నమ్ముతారని కాదు కానీ అది ఒక ఆ ఆ టీత్ కి మంచి హెల్తీ అండి యాప పుల్ల అని తెలుసా అండి మీకేమైనా ఐడియా ఉందా
ఆ విన్నానండి
ఆ యాప్పుల్ల తీసుకొని తిక్కుకోవడం కానీ అట్లే కొద్దిగా వాకింగ్ చేయడము లేదంటే పార్క్ పార్క్స్ అని మీ సైడ్ ఉ మీ సైడ్ పా పార్క్స్ అంటారు మా సైడ్ అట్లేం లేదు ఏదైనా కూర్చోడానికి మంచిగ రచ్చ అంటే కట్టా ఉంటదండి సపరేట్ గా అక్కక్ కట్ట మీద కూర్చొని కొసేపు అంటే మాట్లాడుకునేసి మళ్ళా ఎళ్ళి అంటే అట్లా అట్లుంటదండి ఇంటికెళ్ళేసి తినేసి మళ్ళాగా గ్యాదర్ కావడం లేదంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము ఏదైనా వర్క్ ఉంటే అందరు కలిసి ఓసారి చేసుకోవడము అట్లుంటదండి మా సైడ్
అయినా ఇక్కడ ఆ ఆ విలేజెస్ లో ప్రేమలు కానీ ఆప్యాయతలు అన్నీ మారాలి ఇప్పుడు సిటీస్ లో కూడా కొంచెం ఉంటాయి కానీ మరీ అంత ఉండదండి పోల్చుకుంటే కన్నా
హుమ్ మీ ఆ అండి మే బి చెప్పాలండి సరే అండి మాకు టైం అవుతుంది మేము చేస్సామండి
ఆ సరే అండి థ్యాంక్యూ సో మచ్